ఆ ఇప్పుడు రెమ్మటే వచ్చింది
ఎదో మరి తెలియదండి
చెప్పండి
మన తెలుగు సమ్స్ సంప్రదాయ పద్ధతిలో పండుగల సంక్రాంతి పండుగ గురించి తెలుసుకుందాం అండి
కున్నాం
మన సాంప్రదాయ తెలుగు పండుగ సంక్రాంతి
ఆహా
ఏ పల్లెటూర్లలో ఉదయాన్నే లేసి ఇంటి ముందు కాళ్ళాపి జల్లుకొని ముగ్గులు పెట్టుకొని
మ్మ్
గొబ్బెమ్మలు పెట్టుకుంటారు
హ్మ్
తలంటు స్నానం చేసి దేవుని దగ్గర దండం పెట్టుకుంటారు మన పశువు పంటలు అన్ని బాగుండాలని కోరుకుంటారు ఈ సంక్రాంతి పండగ మకర రాశిలో వస్తదండి
అందుకే మకర సంక్రాంత్రి అంటరా
అవునండి సూర్యుడు మర్ కర రాశిలో ఉదయిస్తాడంట
ఆ
అందువల్ల ఈ సంక్రాంతి మకర సంక్రాంతి అంటారు మ్మ్ ఈస్ ఈ పండుగ పంటలు చేతికొచ్చే టైమ్ లో వస్తాయండి
అంతేనండి
ప్ర ప్రజలందరికీ సంతోషాన్ని ఇచ్చే పండగ మూడు రోజులు జరుగుతదండి ఫస్ట్ రోజు భోగి
సెకెండ్ రోజు సంక్రాంతి మూడో రోజు కనుమ
అవును భోగి పండుగ రోజు మంచిగ తల స్నానం చేసి కల్లాప్ నీట జల్లుకొని కొొబ్బెమ్మలు పెట్టుకుంటారు ఆ రోజు కూడ ఫస్ట్ రోజు కూడా చిన్న పిల్లలు ఉన్న వాళ్లకు భోగి పళ్ళు పోస్తరు పిల్లలకు ఎలాంటి దిష్టి తలవకుండా ఆయుర ఆరోోగ్యాలతో ఉండాలని భోగి పళ్ళు పోస్తా రండి అ పాలు పాలు పొంగించ్కుంట్రు మంచి ఇంట్లో అంతా మంచిగా సుఖంగా సంతోషంగా ఉండాలని పాలు పొంగించుకుంట్రు పాయసాలు చేసుకుంటూ
ఆఖి దేవర పండుగ స్టార్ట్ చేయలేదా అండి ఇంకా
చేయలేదండి ఇంకా ఈవినింగ్ అది సాయంత్రం పూట స్టార్ట్ చేస్తారండి
ఆల్రెడీ మూడు నాలుగయితుంది కద అండి ఇంక పడుకొని లేవలేదా వాళ్ళు
పనులు అవుతున్నాయంండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేస్తున్నారు వాళ్ళకు మాత్రం ఒక్కరే కదండి డి చేసుకోవాలి కదా
మరి ఎప్పుడు ఎప్పుడు అంటుంది కదా అది
చేస్తార్ చేస్తరు అయితది అది ఈవినింగ్ టైమ్ లో చేస్తారు పొద్దున్ దాక చేయరు
ఊహు
ఇంక ఎవరు వాళ్ళ కూతుర్లు కోడలు కొడుకు గారు ఇంకా రాలేదండి వచ్చినాక స్టార్ట్ చేస్తారేమో మమ్మ లీన పిలుస్తారంండి వెళ్ళాలి మేము
భోజనానికా అండి కోయడానిక
భోజనానికే పిలుస్తారంండి కోయడానికి మనల్ని పిలుస్తారా అండి అ
చెప్పండి భోగి పండగ దగ్గర ఆగిపోయామండి
ఆ అంతే భోగి పండగ రోజు అంతే చిన్న పిల్లలకు భోగి పండు పోస్తారు తాల్ పాలు పాయసాలు చేసుకుంట్రు సంక్రాంతి పండగ రోజు అ అరిషలు ఉప్పట్లు అలాంటి స్వీట్ పదార్థాలైన స్వీట్స్ గానీ హైట్స్ ఎరే ఎగరవేయడం గానీ చేస్తారు ఆవులను గోవులను అన్నిటిని పూజిస్తారు ఉ కనుమ పండగ రోజు కూడా కనుమ పండగ రోజు ఆవులను పూజించడం ప్రత్యేకత అండి
ఎందుకల
ఆవు ఆవు గోమాత కాబట్టి దేవుడితో సమానం కాబట్టి ఆవును పూజించడం చాలా ఇేష్టమైనది
మంచిది ఇంట్లో తీసుకొచ్చుకొని పసుక కుంక ధరించి పూలమాల వేసి ఆార తీస్తారు అ
గోమాతా అంట లక్ష్మీదేవా
అవునండి లక్ష్ీ లక్ష్మీదేవితో సమానం ప్రతి శుక్రవారం కూడా గోమాతకు పూజించుకోవచ్చండి చాలా మంచిది గోమాతో ఉపిగ చేస్తే
సంక్రాంతి పండుగ పంటలు చేతికిొచ్చే టై లో వస్తది కాబట్టి ప్రతి ఒక్క ఇంట్లో కొత్త బట్టలు వేసుకొని అన్ని రకాల పిండి వంటలు చేసుకుంటారండి
ఆా
ఆ గుడికి వెళ్ళాలనుకుంటే గుడికి వెళ్తారు
ఇంట్లో పూజ చేసుకునే వాళ్ళు ఇంట్ పూజ చేసుకుంటారు
ఆ
ఉ
మీ పిల్లలకు పోశారంండి భోగి పనులు ఈరో ఈ సంక్రాంతికి
పయ్యలేదాండి
హ ఎందుకండి
మా దగ్గర రేగి పండు లేవు అందుకే పోయలేదండి
రేచట్ రేగచేట్టు లెవా మీ దగ్గర దగ్గరలో పొలాలలో గట్లలో ఉంటాయి కదండి
టి వాకిట్లా వేయ్యడానికి ఒక ట్రైన్ దొరకడమే కష్టం ఉన్నది పిల్లలకు తెచ్చి దోశట్లకు ప్రదోషాలు పోయాలంటే
ఆ ఒక్కటి రెండు అవునా ఒకటి రెండు వేసి కొన్ని పూవలు ఆ చెంతలు కొన్ని చిల్లర కాయిన్స్ ఉంటాయి కదండి
ఆ
అవన్నీ వేసి పోస్తే మంచిది మొత్తం అన్నిీ రేపలు కావాలంటే దొరకవు కదా
అందుకోసమే పోయలేదండి
హ ఎలాంటి పోగి పనులు పోయడం వల్ల ఎలాంటి దృష్టి కలగదండి పిల్లలకు చాలా మంచిది ఆయు ఆయుర ఆరోగ్యాలతో ఉంటారు
మీరు పోశారా అండి
మేం పోయలేదాండి
మీరెందుకు పోయలేదండి
చిన్న బాబున్నాడమ్న అప్పుడు పోయలేదు వన్ ఇయర్ బాబు
వన్ ఇయర్ బాబుకే పిల్లలకే ఎక్కువ వస్తారు కదా పెద్దవాళ్ళకంటే
అదే లేగా నా బాబు ఒ అక్కడ ఆగట్లేడంండి అందుకే పోయలేదు ముందు మళ్ళీ వచ్చే సంవత్సరానికి పోూస్తాం మీ ఊర్లో జరుపుకుంటారండి సంక్రాంతి పండుగ మంచిగా
ఆ చాలా బాగా జరుపుకుంటారండి ఇక్కడ కూడా భోగి సంక్రాంతి పనుమ
అవును
మూడు రోజుల పండుగలు జరుపు
పిండి వంటలు అలాంటివన్నీ చేసుకుంటారా అండి మీరైనా మీ పళ్ళయినా
ఎవరైనా పిండి వంటలు పంటలు పండినాక వచ్చే ఫస్ట్ పండగ అప్పుడు ఏ రైతు దగ్గర యినా చేతింటే డబ్బులు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరుూ పండుగ చాలా సంతోషంగా జరుపుకుంటారు
అవునా
ఆడబిడ్డలన్న తీసుకోవచ్చు వచ్చ బట్టలు పెట్టి అన్ని కొత్త అల్లుల్లోను తీసుకొచ్చుకొని
అ
సంతోషంగా
కోడిప కోడిపందాలు ఆడుతారా అండి మీ
ఆ బాగా ఫేమస్ అండి ఇక్కడ కోడి పందలు
సే
అడ బాగా ఆడుతారు కోడ్లు పందలు
ఓకే హ
ఒకటే పండుగ
స చే త్ర చెప్పడి సముద్ర్ర సరే